హలో ఆ బాగున్నామండి వినిపిస్తుందా
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా కాలేజ్ లో ఫెస్ట్ ఉంది అనమాట దానికి గేమ్స్ ఆడుతున్నాం మేము క్రికెట్ కో కబడ్డీ అలా లాంటివి
అవునా మీకు గేమ్స్ వచ్చా అండీ
ఆ ఇక రాంది ఎట్లా ఆడతారండి నేర్చుకుంటున్నాండి నాకు
ఆ అదే మరి అంటే మీరు నేర్చుకుంటున్నారా లేక ఇక మీకు ముందే తెలిసేమో అని అంటున్నా
ఆహా నాకు రాదండి కానీ నేర్చుకుంటున్న మా అక్కయ్యలు అన్నయ్యలు నేర్పి
నేర్చుకోవడంలో తప్పలేదు లేండి అన్నిట్లో ఉండాలి మనం
అవునండి కానీ నాకు ఒక జీన్స్ పాయింట్ కొనుక్కోవాలండి కానీ ఎందులో కొనలో అర్
మరి బయట కొన పోయినండి బయట ఎక్కువనే ఉంటంది లెండి ఆ ఆన్లైన్ లో బెటర్ ఇంకా
బాయ ఆ మా ఫ్రెండ్ అండి ఆమె లంగావోని కొనుక్కుంటా అంటది మరి నాకేమో లంగావో వోణి సెలక్షన్ రాదండి అయ్యో మీరు చెప్తారా అండి మీరు వస్ స్తారా అండి నాతోని షాపింగ్ కి
ఏ రోజండి
ఉ ఏ రోజండి
ఏ రోజు అంటే మాకు ఇరవై ఇరవై మూడుకో ఎప్పుడో ఉందండి ఆ టైం వరకి పోదామండి షాప్ షాపింగ్ కి
మరి మీరు ఇప్పుడు వెళ్తే మీకు అప్పటికి ఎట్లా వస్తాయండి
వస్తాయండి ఇక మన మ మనసు ఉంటే మార్గం ఉంటదండి మనసు ఉంటే మార్గం ఉంటదండి
అవునులేండి మీరు ఇవైతే భలే నేర్చుకున్నారండి
మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బా అంటే తెలుగు మాట్లాడడం బాగా నేర్పించిరనమాట నాకు
అవునా మంచి పద్ధతేనండి మన భాషలో మనం మాట్లాడుకోవడం
అవునండి మీకు ఒక విషయం తెలుసా అండి
ఏంటండి
మా మా అమ్మ నల్ల చీరలు కట్టుకొనియదండి కానీ నాకేమో నల్ల చీర కొనుక్కోవడం చాలా ఇష్టం అనమాట టా
అవునండి కొంతమంది అసలు నల్ల బట్టలు ప్రిఫర్ చెయరాండి నల్ల బొట్టు పెట్టుకున్నా ఎందుకు పెట్టుకున్నవు అంటరండి
ఆ కానీ తుర్కోలు ఎట్లా కట్టుకుంటారండి బురకాలు ము బ్లాక్ కలర్వి
ఇగ వాళ్ళ ఆచారం అండది మనం ఏం చెప్తాం
అవునండి అసలు తుర్కులు బు బురకెందుకు వెసుకుంట్ర మీకు తెలుసా అండి రీజను
ఆ తెలుసండి ఫాతిమా రా ఫా తిమారా అని ఒక ఆముంటదండి ప్రొఫెట్ మహమ్మద్ వాళ్ళ గూత్రు
ఊ
అయితే ఆమెకి వేరే అబ్బాయిలు చూడ్డం ఇష్టం లేదంటా అండి సో ఆ బురకాలు వేసుకొని తల్ల కింది వంచుకొనే ఆమే ఉంటదంటా అండి అసలు ఆమెని ఒక్ ఇంకా అబ్బాయి కూడా చూడలేదంటండి అలా ఉందంటామె
అట్లా ఆమె ఉన్నందుకు మేమందరం ఉండాలా అండి మా తుర్కులందరూ మా జాతి వాళ్ళు అందరూ
అయితే ఆమె నుండి వచ్చిందండి ఇక ఆమె మంచి పద్ధతే కదా వేరే వాళ్ళును చూడ్డం ఎందుకు ఆమెని అని చెప్పేసి ఆమె చనిపోయినాక శవం ని కూడ బాయ్స్ చూడొద్దు ఇట్లా అని చె ప్పేసామే నైట్ దహనం సంథింగ్ ఉంటాది కదండి నైట్ తీసుకెళ్లమని చె తరంట
అవు నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి ఓన్లీ భర్త మాత్రమే చూడాలి మన అన్నయ్యలు మాత్రమే న మొకం చూడాలి అని అంటారండి మా ఇంటి దగ్గర
ఆ అదే అండి ఇక వాళ్ళు అట్లా చేస్త ఆమె అట్లా చేసింది కాబట్టి ఆమె మంచి పద్ధతి కద వేరే మగవాళ్ళు ఎందుకు చూడ్డం అని చెప్పేసి ఇగ వీళ్ళందరూ ఇట్లనే బురకాలు వేసుకొని ఉంటారండి
అవునండి మా మా మా మా ఫ్రెం మా దోస్తు ఉంటాదండి ఒక ఆమె ఫుల్ క్రికెట్ ఆడతా అండి
ఆమె ఆమె నెలబట్టలు వేసుకొని మరి వచ్చిందండి ఫట్రే ఆమె ట్రైనింగ్ ఇచ్చేదండి నాకు ఆమె ఒక చెయిన్ వేసుకుంద అండి ఆ చైన్ ఎందుకు ఎత్తారో నాకుడా తెలివదండి ఒక గవ్వ వేసుకుంటాది ఏదో దేవుడిది అని ఉంటది
గవ్వ అంటే దిష్టి తాక కుండా అండి టి కళ్ళు పడతాయి కదా సో దాని నుండి కా
దిష్టితగలకుండానే నేను తెలండి నాకు అలా చెప్పలేదుని నాకు కూడా చెప్తే నాకు అసలు చెప్ అండి మా దోస్తు
అవును దుర్గ నవరాత్రుల పూజలు అప్పుడు కూడ ఇవి పూజ చేసి ఇస్తారండి గవ్వలకి మంచిదని ఇంట్లో పెట్టుకుంటారు వేసుకుంటారు మా ఫ్రెండ్ ఉంటాడండి ఒక అతను మా ఫ్రెండ్ ఉంటాడండి ఒ అతను మా దగ్గరే అయితే అతను మాలేసుకుంటాడు అతను చెప్పాడు మాకు ఇట్ల కొనుక్కోండి అంటే మేము కొనుక్కుంటే అందులో గవ్వ వెళ్ళిందండి నా దుర్గా మాత మాల
అవు మీరు మీకు తెలు తెలుసా అండి బులు ఇష్టమండి
బ్లూ కలరా
ఆ సబ్బు కలర్ మ అంటే నాకు ఒక స్నేహితుడు ఉంటాడు అన్మాట ఆయనకి బులు కలర్ ఇష్టం నాకు కూడా ఆయన ఆయన బులు కలర్ అం అంటే ఇష్టంమయింది నాకు
అవునా నాకు పసుపు పచ్చ కలర్ ఇష్టం మండి లేద నల్లటి కలర్
కలరు మస్తు ఉంటది కదాండి కొనుకుంటే
అవునండి నల్ల చీర అయితే నాకు ఫుల్ ఇష్ట మండి ఆల్రెడీ రెండు మూ సాల్ కట్
ఆ అవున మాకు చీర మా దోస్తు కొందండి కానీ ఆమె జాకెట్ నాకు రాదండి చీర తీసుకురమ్మంటే తీసుకొస్తలే అమే వాళ్ళ దోస్ దగ్గర ఉందంట కట్టుకుండానే నేను కట్టుకుంటానే తెత్తలే నాకు అర్థం అయింది
అవునా ఆమెకియ ఇష్టం లేదు కావచ్చండి వేరే వాళ్ళకి ఇయ్వడం లేకపోతే లేకపోతే ఆమె కన్నా నువ్వు అంద మీరు అం అందంగా ఉంటారని చెప్పి ఇస్తలేదేమో
కావచ్చండి మీరు అన్నారు కదా ఆమె కయ్ అంటే నేను డామినేషన్ ఎందుకే ఆమె నాకు ది కొత్తండి చిరా
ఉమ్ అదేనండి మళ్ళీ ఆమె కన్నా మీరు మంచిగాన పడితే అందరు అంటారు కదండి ఆమె చీర నీకే బా బాగుంది అని సో అది ఆమె తట్టుకోలేక అట్లా చెప్పిందేమో అని
అవునండి మొన్న ఒక ఒకటి ఒకటి ఏజియోలో ఒకటి కొనుక్కుందండి చీర సూపర్ ఉందండి అరుండిలే
అవునా
ఉమ్ ఆ మీరు కూడా కొనుక్కోండి మీకు లింక్ లీ లింకు పంపిస్తా
ఆ అదే కొనుకుంటా నేను కూడా మాకు కూడా ఇక్కడ పార్టీ ఉందంట పార్టీకి రమ్మన్నారు. నేను ఎర్రచీర కొనుకుందామంటే నాకు సమయం లేదండి. మాకు కూడా ఇక్కడ ఫేర్వెల్ పార్టీ ఉంటదండి.
తేరిచి ఆవు గనిపిచ్చి ఆవుగానిపిచ్చింది మళ్ళీ పో ప్రొట్తదండి
పొడతది కానీ ఎర్రది బాగుంటదండి నాకు ఇష్టం.
కానీ ఊళ్లో ఎర్ర చీర యేసుకుంటే దిష్టి తాగులుతిదండి.
బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా బానే ఉంటదండి
బ్లూ చీర బాగుంటదండి అవును నాకు కూడా తెలుసండి.
అంటే ఆకాశం బ్లూ కాదండి. నేను అనేది థిక్క్ బ్లూ అండి.
కాదా అండి మరి తెల్లదా అండి.
కాదండి ఆ ఎక్కువ ఎక్ ఎక్కువ బ్లూ ఉంటుంది చూడండి థిక్క్ బ్లూ కలర్ అంటారు.
థిక్క్ బ్లూ అంటారండి మా భాషలా
హ్మ్ అదండి అది బాగుంటదండి. నాకు అది కూడా ఇష్టం అండి.
ఏ నేనది తెచ్చకుంటలే.
నాకు బ్లూ కలర్ అంటే మంచి ఉంటదని ఇస్తామండి కానీ మా అమ్మగారు కొని ఇవ్వలేదు నాకింకా
మీ నాన్నగారికి జీతం వచ్చినంక మీ నాన్నగారిని అడగండి అమ్మగారిని అడిగితే ఇలాంటి పను కొనుకోమని అన్నారు.
మా నాన్నగారి జీతం అప్పుడే అయిపోయిందండి. ఏ మా చిట్టీలు అవి ఎస్తారండి నాన్నగారు అవి కట్టేసారు ఇక
చిట్టీ ఉంటే వాస్ గో
నెల నెలకి ఇంత మనీ ఇవ్వడం అండి ఒకరి దగ్గర పెట్టుకొని తీసుకోవడం అండి మీకు తెలీదా అండి.
మాకు దగ్గర ఒక దగ్గ ఒకటి జరుగుతుందండి. యాభై వేల చిట్టి అని ఒకవేళ మనం ఎత్తుకుంటే ము మూడు వేలు కటాలి ఎత్తుకోపోతే రెండువేల ఐదు వందలు నెల నెల కటాలండి ఇరవై నెలల్ల
అవునా మాక్ తెలీదు గని ఆ ఇట్లా వేరే వేరే ఇగ కట్టుకుంటాడండి. ఇంకా ఇమా మమ్మీయే కొనిస్తుదండి మా అమ్మగారే గాని మా అమ్మగారిని అడిగి చూడాలి మళ్ళీ ఒకసారి తీసు
అడగండి అడ అడగన్ అండి నేను కూడా కొనుకుంటానండి మా మీ అమ్మగారు నాకు కొనిపిత్తరు మీకు కూడా కొనిపిత్తరండి.
ఉమ్ సరే అండి చెప్తానండి. తిన్నారా అండి మరి భోజనం అయిందా
భోజనం అనేది ఇంకా తయారు చేయలేదు కానీ టిఫిన్ అయి్యందండి మా దగ్గర అవునండి మీకు ఒక తెలుసా అడి మే ఏం చేసుకున్నామ అంటే ఇడ్లీలు పెట్టిరు మాకు ఆయి ఈ కారంంలో ఉప్పేసుకొని నెయ్యేసుకొని తిన్నామ అండి సూపర్ ఉందండి
అవునండి ఇంకా కారపొడిలో నెయ్యి వేసుకొని ఇడ్లీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటదండి
మేము కారం ఒకటే ఉందండి మా దగ్గర కారం ఉప్పు ఉంద అనమాట వండుకున్న సూపర్ ఉంది నెయ్యి పెట్టుకొని తిన్నాము ఆహా ఆరు రుచియే వేరండి
కారం కొంచెం నెయ్యి వేసుకొని తింట రండి దానికి అరవై రూపాయల అండి రెండిడ్లీల పైన పొడేసి నెయ్యేసిస్తార్ అంతే
అవునా అండి మీకు ఎల్పకారం చేయడం వచ్చా అండి
అ ఆ నేను ఎక్కువ తిననండి మా అమ్మగారు ఎప్పుడన్నారు నా గొంతు పట్టుకున్నప్పుడు చేస్తారు అంతే అండి మీకు విషయం తెలుసా అండి గ్యాస్లు అయిపోతున్నాయి అంటా అండి
మీరు మీకు చేయడం రాదు కాబట్ండి అందుకే తినను అంటున్నారు
నాకు రాదండి
మీకు రా రాదని నాకు అర్థంమవుతుంది లండి నేను చెప్పానా అండి ఎలిపైకారం ఎలో
కాదండి కాదండి మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారా అండి
మాకు గ్యాస్ లేవండి కట్టెలి పోయి మీద కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నామ అండి అవునండి మాకు షార్టేజ్ ఎక్కువ అయిందండి ఇక్కడ
మాగు అదే అండి ఎప్పుడ ఏమంటారో తెలీదు ఇంకా
అవున అండి ఇంకా మీకు ఒక విషయం తెలుసా అండి ఇప్పుడు పెట్రోల్ కూడా ఫుల్ బర్ రేట్ ఎక్కువైంది పెట్రోల్ దాసి పెట్టుకోండి మీరు ఒక బకెట్ లో కొట్టుకొని
ఇంకేమో అంటే మా నాన్నగారికి తెలిసు ఇంకా కాని ఆ ఒకసారి కొనుక్కోడానికి కూడా పైస కావాలి కదండి
అవునా మా మా దగ్గర ఒకాముంట ఉంటదండి ఊక ఫోన్ చూస్తూనే ఉంటదండి ఆమెకి ఏమైనా చెప్పండి కొంచెం ఆమె ఆమెకి ఏమన్నా చెప్ప చెప్పండి కొంచెం ఫోన్ చూడకండి చదువుకోమని కళ్ళు ఖరాబ్ అయిత అండి నేను చెప్తాలేండి కళ్లుఖరాబ్ అయి అయిే మీరు అట్లా చూడొద్దు అని
చెప్పండి మీరు మంచి కోరుకుంటారు కదా అందరికి ఆ సరే అండి మరి బాయ్